అఓే
హలో
అ
హలో
ఉన్నారండి
మీ వాయిస్ రావట్లాదు నువ్వు
ఆ మస్తు వస్తుంది అండీ
మీరు బాగున్నారా బో చా అని చెప్పాలే
ఎప్పుడు చేస్త వస్తారండి రోజు
సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఎలా చేస్తాము
అబ్బా చాలా ఎర్లీగా చేస్తారండి మంచి అలవాటు,
మా ఇంట్లో అంతే
ఏమి తిన్నారన్న మరి ఇలా ఏం చేశారు మీరు డిన్నర్ లో
మేము చికెన్ మెంతు కూర చేసాం,
అవునండి చికెన్ మేతీ కురలో కూడా వస్తారండి,
ఆ వేస్తానండి
అంటే మెంతి ఏ యాకు కదా హ
హా మె మెతి ఆకు
మంచిగా ఉంటదా అండి,
హ మంచిగా ఉంటది అనంచి ఉంటంది
అంటే అందులో మెంతి ఆకులు మసాలా కూడా వేస్తారా ఎట్లా
మసాలా కాదు మెంతి ఆకు ఓన్లీ మెంతి ఆకు కొత్తిమీర్ పొడి అండచ్ పౌడర్ కాదు ఓన్లీ పొడి అండచ్ గ్రీన్ లీవ్స్
కొంచం మరి చే దుగా ఉండదా అండి అది మెంతి ఆకు
కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ తోటి ఫ్రై కాకోకపోతే అలా ఉంటది మంచిగా ఫ్రై అయితే బాగుంటది చే ఉంటది ఫ్రై లేకపోతే మంచిగా ఫ్రై చేసుకుంటే ఉంటదు
చేయడం వచ్చా అండి
వచ్చండి
అన్ అంటే ఈప్పుడు బిర్యానీస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా ఏమో దమ్ బిర్యానీ అంటారు మళ్ళీ పక్కీ బిర్యానీ అంటరు కచ్చి బిర్యానీ అంటరు
ఆ
ఇంకా జాఫ్రానీ బిర్యానీ అంటరు ఇంకా చాలా టైప్స్ ఏమేమి మో పిలుస్తారు కదా అంటే అంటే ఎట్లా అండి ఎమేస్తారు అందులో
తమ్ము ర్యానీ అంటే ఎట్టుండాలే ఏమంత కట్టేలు అవి ఉంటాయి కదా
మంచిగా మాట్లాడండి తెలుగు సరిగ్గా నాకు అర్థం కావట్లేదు మీ తెలుగు ఉ ప్పండి
తెల్లగా బొగ్గు బొగ్గు తెలుసా మీ ఆది
అంటే మామూలుగా టీమా స్టీమ్ స్టోర్ చేస్తారా ధమ్ బిర్యానీలో
ఆ స్టీమ్ లోనే దాన్ని ఉడికిం టమాటో దమ్ బిర్యానీ అంటే
మరి మామూల్ అక్కీ బిర్యానీ కజ్జి బిర్యానీ అంటే నార్మల్ బిర్యానీ అంటే ఏలా ఉంటది దానికి దీన్ నికి టేస్ట్ ఏం
మీ వా మీ వాయిస్ బ్రేక్ యితుంది
హలో సార్లా రెండి ఇది నేను తిన్లేదండి నేను తన్లేదండి అందుకోసమే అడు అంటే దీనికి అసలు డిఫరెంట్ ఏంది మళ్ళా ఈ ధమ్ బిర్యానీలో అది మళ్ళ ఏమంటారు కచ్చి బిర్యానీ పక్కి బిర్యానీలో సేమ్ మసాలాలు సేమ్ యూజ్ చేస్తారా వేరే యూజ్ చేస్తారా? అసల్
అయితే సేమ్
ప్రాసెస్ ఏంటి ఒకసారి ధమ్ బిర్యానీ చెప్పారా అండి
మసాలా అయితే అందరికి సేమే కాకపోతే ప్రాసెస్ కొంచం కొంచం డిఫరెంట్గా ఉంటది. ధమ్ బిర్యాణి అం అంటే బొగ్గు మీద స్టీమ్ లాగా దాన్లో అలా చేస్తారు. ఇప్పుడు జాఫ్రాన్ బిర్యానీ అంటే ఇప్పుడు జాఫ్రాన్ ఉంటది కదా దాన్లో చేస్తా అనమాట ఎల్లో ఎల్లో ఉంటది మొత్తం జా న్ లాగా జా ధమ్ బిర్యాని అంటం ఇప్పుడు పచ్చి బిర్యానీ అంటే చికెన్ మసాలా మొత్తం కలిపేసి అది పచ్చిగా ఉంటది చికెన్ పచ్చిగా ఉంటది దాన్ పచ్చి బిర్యానీ అంటారు ఇప్పుడు చ్చి బిర్యానీ అంటే ప్రాసెస్ సేమే కాకపోతే కొంచం కుకింగ్లో వేరేది ఉంటంది ఇప్పుడు పకి
అదే అండి వేరే ఏమి ఉంటది.
ఇ ప్రాసెస్ అంటున్నా
అదే ప్రాసెస్ ఏం ఉంటది.
పచ్చి బిర్యానీ అంటే దాన్లో చికెన్ పచ్చిగా ఏసుకుంటారు పక్కి బిర్యానీ అంటే కొంచం దాన్ని మటన్ చికెన్ అయినా ఏదైనా ఇప్పుడు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు చికెనా లేకుంటే మటనా
అంటే కర్రీ చేస్తరా
అంటే అద్ ఇప్పుడు
పక్కి బిర్యానీ అంటే కర్రీ చేసి దాన్ని ఒక లేయర్స్ లాగా ఏస్తరా ఒక ఒక లేయర్ చికెన్ ఒక లేయరు మళ్ళీ రైస్ ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ మళ్ళా మ. మధ్యలో గీ గానీ ఆయిల్ గానీ వేస్తారు కదా.
అవును అట్లనే గానీ ఇప్పుడు దాన్ ఇప్పుడు సూప్ ఉంటది కదా సూపు ఏ. కుడదు సైడ్లో పెట్టుకోవాలి సోపు ఓన్లీ పీసెస్ తీసుకుంటారు. దాన్నుంచి పీసెస్ లేయర్స్లా ఎస్కొని
పీసెస్కి గుడా కొంచం ఏంటంటే మసాలా తనిగి ఉండాలి
ఆ కొంచం కొంచం ఉంటది కాకపోతే అంత పక్ క్కీ బిర్యానీ లాగా బాగా పట్టి ఉండదు మసాలా కొంచం కొంచం ఉంటది లైట్గా మీకు ఇప్పుడు మసాలా ఆ కచ్చి బిర్యానీలా అంత బాగా మసాలా ఉన్నదన్నమాట ఫేర్లో వాటి
నాకు పక్కే బిర్యానీం చ ఐడియా ఉంది చిన్నప్పుడు మా మమ్మీ చేసేది అయితే ఏం చేసేదింటే ఫస్ట్ కర్రీ వండేది చికెన్ది. కర్రీవండి దాని తర్వాత ఆ మన రైస్ ఉంటాయి కదా. పక్కే పకిదే చెప్తున్నా అండి ఖచ్చిది నాకు తెలీదు ఇక ఇదే చెప్తున్నా
ఆహా చెప్పండి
అయితే కర్రీ వండుకొని పెట్టుకొని దాని తర్వాత కొంచెం కర్రీ ఎట్లా అంటే కొందరికి పడేదా స రండి ఎదిపెట్టి ఇప్పుడు బగారా రైస్ లాగా చేసేది కాకపోతే మొత్తం అ కాదు సగముడు కేేది రైస్ సగ ముడికిన తర్వాత దాల్ రైసినీ సగం కంటే కొంచం. జమ కోడ గ ఆ రైసిని అందరూ బట్టలకింద కింద ఇప్పేసి అంటే ఎలా. ఎంటలోడు టోక టోకరీ అంటారు కదాండి ఐడియా ఉంది కదా
ఆ
ఇల్లు తీసుకున్నాం అది ముఖ్య. తమిల్ పోయిల వాటి మొత్తం. ఆ రైస్ ఒక లేయర్ వేస్తారు దాని తర్వాత పుదీనా తర్వాత మనం వేయించుకున్న ఆనియన్ ఇవి ఉంటాయి కదా ఇవి వేసి కొంచెం నూనె స్ ఇంకాబ్బా మంచిగోస్తద్ది నేయి నెయ్యి వేస్తే. అనియ వేస్తారు దాని తర్వాత మళ్ళీ సేమ్ అట్లా న కోలే ఇర్చి
వాడు కొచ్చా
ఆ న ఏ తర్మ మ
మ స్టార్
నెయ్యి లేయర్సు ఒక లేయర్ చికెన్ ఒక లేయరు రైస్ అయిన తర్వాత ఆ రైస్ స్పైన్ హలో హలో
ఆ ఇప్పుడు ఒక ఫస్ట్ లేయరు ఫస్ట్ లేయర్ కి మనము చికెన్ వేసుకుంటాము దాని తర్వాత రైస్ వేసుకు ఉన్న తర్వాత మళ్ళీ ఆ అవన్నీ ఆ ఆనియన్ నీ వేసి తర్వాత నెయ్యి మీదకెల్లి కొం
ఆ ట్రై చేసుకోవాలి
ఆ వస్తుందండి వాయిసు
నొచ్చి
వస్తుందా అండి అట్లా అట్లా అట్లా టూ లేయర్స్ త్రీ లేయర్స్ ఎన్ని అయితే అన్ని చికెన్ రైస్ బట్టి అట్లా రైస్ లేయర్స్ తీసుకొని దాన్ తర్వాత దాన్ని ఆ అంటే తక్కువ
ఆ
పైనా పెట్టేస్తరు ఫస్ట్ కొద్దిసేపు ఎక్కువ వేడే పెడతాడు దాని తర్వాత ప అక్కడ నుంచి ఎప్పుడైనా కానీ మధ్య మధ్యలో పెట్టదు అన్నట్టు మంట
ఆ
సైడ్ లో కెళ్ళి పెట్టుకుంటరు సైడ్ లో కెళ్ళి పెట్టుకున్న తర్వాత మంచిగా అది ఐ ఇది ఆయిన తర్వాత తీసి తింటే ఏముంటదండి రుచి
నీక్ పక్కి బీర్ అంటే ఇష్టమ్మా
ఆ నాకు తెలీదు ఇష్టమే నాకు అన్నీ బిర్యానీలు సేమే అన్ స్తాయండి పక్కీ బిర్యానీలో ఏంటంటే మసాలా తక్కువ ఉంటది అంటే ఎందుకంటే మనం కర్రీ చేసుకుని మనకి ఎంత అవసరమో నా బట్టి అ మసాలా కొంచెం తప్పిలి ఆవలిస్తే తర్వాత మీరు పక్కన చేసినా ఉంటది కదా గ్రేవీ అవి యూజ్ చేసుకోవచ్చు లేదా ఆ మిర్చి కసాలనైనా చేసుకోవచ్చు
అమ్మా ఎవరు మా బావకి పక్కి బిర్యానీ చాలా ఇష్టం అండి అంటే ఎవరైతే ఆ ఇంకా మసాలాలు అవి తక్కువ తినాల అనుకుంటారో పక్కి బిర్యానీయే ప్రిఫర్ చేస్తారు
పకి బం
సరే అండి మీరు ఇంత ఇంత మంచిగా కోఆపరేట్ చేసినందుకు చాలా ధన్యవాదాల అండి